హలో
హలో హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ అండి
హాయ్ గుడ్ ఈవెనింగ్ అండి ఏం చేస్తున్నారండి
ఇప్పుడే టీ తాగామండి ఊడ్చాం మా పాప వచ్చింది డ్రెస్ చేంజ్ చేసాం మా బాబుది హోంవర్క్ కంప్లీట్ అయిందండి పాపది చేయించాలి ఇంకా చేయించలేదండి
అవునండి
అవునండి
ఆహా మా బాబ్బు ఇప్పుడే వచ్చారండి మా బాబు స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చారండి
ఎవో ట్రై కరో నయత చోడ్ దో నయ్ హోత జి బోల్ తో సమజ్ మి నియత
రుకో రుకో ఆ ఒత్త హాప్పనిలాగి మా బాబు ఇప్పుడే వ సరండి స్కూల్ నుంచి ఆయనకి ఇగ యూనిఫామ్ తేవాలే పని హావ్ హవత హావ్ ఊ హలో మా మామగారికి అన్నం ఇచ్చానండి
ఇప్పుడు ఈ టైమ్లో ఎందుకండి మరి అలా
ఆయన కొంచెం తిక్క అండి మెంటల్ అయినే
ఆహా హా
తింటా అన్నారు నీఖ్ ఎలా ఏ ఆయన తింటా అన్నారు అయితే అన్నమేశానండి ఆయనకి
తినా అంటా అండ్రు
తిన అంటాండ్రు మా బాబు ఉంచక ఇప్పుడు ఆయనకి ఇచ్చినా ఆయనకి ఇస్తే ఇప్పుడు ఆయన తినారట అండి చూడండి
అయ్యో వాళ్ళ బాబు ఉన్నాడా
ఆహ మా బాబూకి
ఆహా వాళ్ళ బాబు లేడా
వాళ్ళ బాబు ఉన్నారండి ఇప్పుడే పిల్లల్ని తెచ్చారండి
ఓకే ఓకే ఓకే ఇంకా అండి ఏం చేస్తున్నారండి వంట ఆ టీ తాగేసామండి
అవునా
అవునండి అవునండి
మీ పిల్లలు ఏం చేస్తున్నారండి
ఏం లేదండి పిల్లలు ఆడుకుంటున్నారు మా అక్క గారు ఉన్నారు కదా మీదికి వెళ్తున్నారు కిందికి దిగు తున్నారు అలా ఆడుకుంటున్నారండి వాళ్ళ పాప బర్తఖషిన పుట్టినరోజు ఉందండి
అవునాండి
అవునండి
ఆహా ఉంటారానట్నండి వాళ్ళు అక్కనే భోజనం చేసేస్తారేమో
బర్త్డే ఉంది కదా అండి ఉంటారేమో అండి
ఆహా అండి
అవునండి
ఆ
ఇంకా అండి ఇంకా ఏంటండి విశేషాలు ఏం చేస్తునరండి వంట మరి ఇప్పుడు
వంట పప్పుచారుంది ఉ రెండు ఉల్లిగడ్డలు కోసీయండి
ఆహాా కుర్మా టైప్ చేస్తారాండి
అవునండి
ఓకే ఓకే పర్లేదండి బాగానే ఉంటది కుర్మ
అవునండి
ఉహు
ఉ
ఇంకా అండి
ఇంకేంలేదండి వంట అది ఉల్లిగడ్డ అది కుర్మా చేసేస్తా చేసి పనికగిరీ ఉదారు పిచ్చే జలో ఆ మా మామయ్య గారికి అన్నం ఇస్తే ఆయన ఏం చేసేండండి మొత్తం వాటర్ మ మీద పోసుకున్నారండి
అయ్యో పాపం చిన్న పిల్లోడు లెక్క చేస్తున్నాడే మో పాపం
మొత్తం అట్లనే చేస్తున్నాడండి ఏ షాట్ కోలో కోల్కచ్చిందిడి వన్లో అవునండి మీరేం అండుతారండి సాయంత్రం ఇవాళ
ఇంకా మా ఆయనగారు ఏం చెప్పలేదండి ఆయన ఏం చెప్తే అది చేయాల్సిందండి
అవునా అండి ఈ మబ్బు మబ్బు ఉంది గాని బాగా వేడి అయితుందండి
అవునండి మబ్బు మబ్బు ఉంది వేడి అయితుంది అంటే మాకు ఇక్కడ ఓపెన్ ఉందండి నేను ఇంకా డోర్ ముందు డోర్ ఉంది కాబట్టి మాకు కొంచెం ప్లస్ పాయింట్ అండి దేని గురించి అంటే మాకు వేడి అంత్ ఇంత అర్థం కాదండి ఇంకా చల్లటి గాలి వస్తా ఉంటదండి అవునండి
మాకు మొత్తం కుళ్ళ ప్లేసే ఉంది కాని ఒక చెట్టు ఊగుతలే దెయ్యం ఉన్నట్టుంది చెట్ల మీద
ఆ హ హా ఓకే ఓకే ఓకే
గాలి వస్తలేదండి
ఓకే ఓకే అండి
పిల్లరు ఏం చేస్తున్నారండి మీ పిల్లరు
అతున్నాను కదండి మ అక్క గారు ఉన్నార వెళ్తున్నాంకదా అని మా అక్కగారు వున్నా రయితే అటు వెళ్తున్నారు ఇటు వస్తున్నారు అటు వెళ్తున్నారు ఇటు వస్తున్నారండి ఆడుకుంటున్నారు అట్లా
అరే మీ పాప అటు బాగా పోయి దిగ్గిందికి వస్తదండి
ఆ ఆమె అస్త్ అవునండీ అవునండి వాళ్ళు ఎవరైనా వస్తే మీదికి ఎక్కుతారండి లేకపోతే అట్టే అప్పుడు మాకు పిల్లలు ఎక్కరండి క్యాజువల్గా అయితే వాళ్ళు మళ్ళీ ఎందుకు అనేసి కొట్లాట అయితే మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ లేరు కదా సో నేను ఎక్కువ వెళ్ళనీయను అవునండి
ఆఓహో
ఆ
కేక్ తెస్తారేమో ఇవాళ
అవునండి అవునండి ఏమో అండి తెలీదండి మనకు అంత సమాచారం ఇంక ఏమి రాలేదండి
అవునా అండి మీ పిల్లా వెళ్తే చెప్పలేదా అండి
ఆహా లేదండి వాళ్ళు చెప్పారేమో అండి మరి వాళ్ళు ఏమో మరి డౌట్ ఏండి
అవునా మీ అన్నయ్య గారు హెల్త్ ఎట్లుందండి
ఏమో అండి ఏ సమాచ సమాచారం లేదండి డిచార్జ్ అన్నారు కానీ ఏ సమాచారం లేదండి ప్రస్తుతానికయితే
అవునా అండి
అవునండి
ఆహా
ఆ
సాయంత్రం ఇక మీ ఆయన ఏమైనా చికెన్ తెస్తారేమో అండి చికెన్ అండుతారా ఇవాళ
ఇగ అట్లయితే ఏం చెప్పలేదు కాకపోతే పాప గుర్తు చేసింది మరి రేపయితే శుక్రవారం ఇక్కడ సవారీలో కౌడి పీర్లు పెట్టిందండి మా ఏరియాలో అయితే ఆయన ఇంటికి కొన్ని డబ్బులు వేసి చి మనం చేసుకుందాం అనేసి అన్నాడు
ఆహ్
అయితే రేపు ఈవినింగ్ అదే దావత్ ఉంది
ఉహు హు
ఆ ఇగ ఏమైతుందో చూడాలి మా ఆయన గారు ఏమంటారో ఏమో చూడాలి
అవునా అండి
అవునండి
ఊడ్సుడు అయిందా అండి
అవునండి ఊడ్ చ్చాను మళ్లీ టీ తాగడం అయిపోయింది బోర్లన్నీ అన్ని వేస్తున్నాను సింక్ దగ్గరే కడుగుతు త రండి
అవునా అండి మాకు మా బాబు లంచు బాక్స్ కడగాలండి ఇంకా ఇప్పుడే వచ్చారు
ఆహాహాహా
అల్లడే ఆడి ఆయన యూనిఫామ్ తీసారండి
ఓకే ఓకే ఓకే
తానం పోసి ఆయన కొంచెం తినిపియాలండి
రేపు శుక్రవారం ఇంకా ఓకే ఓకే పాలల్లో చాకోస్ తింటాడా అండి మీ బాబు
తింటాడండి
ఆహాహా
తింటారు ఒక పూట అది ఇస్తాం మస్తీకి ఇప్పుడు అన్నం తిన అంటాడుండి
ఉహు హు
తినకుంటే కొన్ని గిన్నె నేసి గిన్నె కొన్న పాలు బాగా ఎక్కువ వయ్యద్దు ఆ ఆ చాకోస్ చాకోస్ తింటాడు పాలు అట్లేనే ఉంచేస్తాడండి
హహహహ
ఆ
ఓకే
చెప్పండి ఇంకా ఏం సంగతి ఏం లేదు ఏం విశేషాలు
ఎలా జరుపు జరుపుకున్నారండి మీరు మోహరం
ఏ చాలా బాగా జరుపుకున్నామ అండి మంచిగా ఉండేయండి
హ ఏమేం చేస్తారండి వివరిస్తారా నాకు
అవునండి మేము షేర్బత్ చేస్తామండి
ఓకే
మలిద చేస్తామండి
ఆహా
కిచడి అన్నం చేస్తామండి బగారా రైస్ తోటి
ఉహు హు
అంతేనండి అవి చేసినక కూర అయితే వంకాయ ఆలుగడ్డ మసాలా పెట్టి వండుతామండి
ఆహా
దానితోటి ఒక్కసారి ఏమో చారు చేస్తాం అలాగ్ సపరేట్
ఊ హు
ఒక పెద్ద షెరగదు నాడేమో పప్పుచారు చేస్తామండి
ఊ హు హు హు
అవునండిఅవన్నీ పట్టుకొని మేము బంగ్లా దగ్గరకి వెళ్తామ అండి
ఆ
టవర్ టవర్ల కాడా
ఆ
అన్నం మలిద శర్వత్ పట్టుకొని వెళ్తామండి
ఓకే ఓకే ఓకే
అవి పట్టుకొని వెళ్ళి అక్కడ ఫాతియాలు ఇప్పించి
ఓకే ఆ బులారే పప్ప కనే జవ్ క్యా ఖాతేకి కి బోలో బులెరే ఆ చెప్పండి
అక్కడికి వెళ్ళి అచ్చి ఇంట్లో ఒక పొద్దు ఇడుత్సమండి
ఆహా
విడిచిన విడిచిన తర్వాత అన్నం తింటాం తింటామండి మేము మా ఆడపడుచులు ఉంటారు మేము వాళ్ల కోడన్లు
ఊ హు
వాళ్ళందరు ఉంటారండి
ఉహు హు హు
అవునండి
అక్కడనే మీ ఇంట్లో జరుపుకుంటారా అండి
మా ఇంటికానే జరుపుకుంటామండి ఇక్కడికే వస్తారు వాళ్ళిద్దరు ఇంకా వాళ్ళిద్దరికి లేదండి పండుగు వాళ్లు చే యరు ఇంక మేము రమ్మంటే వస్తారండి ఫోన్ చేసి రమ్మంటాం
ఆహా
వస్తారు వాళ్ళు
ఎక్కడ ఉంటారండి మీ ఆడబిడ్డ వాళ్ళు
ఒక్క ఇద్దరయితే లోకలే ఒక్క పెద్ద ఆమె చేస్తదండి
ఆ
చిన్నామే దూరం హైద్రా మంచిర్యాల్ లో ఉంటదండి
ఓకే
అవునండి వాళ్ళు వస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు అసలు పెద్దవారు వాళ్ళు పండుగ చేసుకుంటారు పండుగ అయినా తర్వాత సాయంత్రం వస్తారండి మా పీరిల బంగ్లాకాడికి
ఆహాహా
వచ్చి వాళ్ళు చూస్తారండి
ఆహ
అవునండి
ఓకే అండి ధన్యవాదాలండి మంచిగా మీరు వివరించారండి
థ్యాంక్ యూ అండి ఉమ్
ఇంకా అండి కొత్త బట్టలు వేసుకుంటారా అండి మీరు
ఆ హలో అండి హలో
కొత్త బట్టలు వేసుకుంటారా అండి మీరు
అవునండి మేము కొత్తవి వేసుకుంటామండి మూడు నాలుగు జతలు తీసుకుంటామండి
ఆహాహా
అవునండి
ఎప్పుడెప్పుడు వేసుకుంటారండి
మేము సాత్మి నాడేసుకుంటమమ్ నవమి నాడేసుకుంటామండి
హుమ్
మల్ల లాస్ట్ రోజు ఒక డ్రెస్ వేసుకుంటం అండి
ఓకే ఓకే ఓకే ఓకే లాస్ట్ రోజు అంటె ఎప్పుడు అండి
ఆ మన సవార్లకి మొత్తం సాయంత్రం తీసుక వెళ్తారు కద అద రోజు
ఆ రోజు కూడ కొత్త బట్టలు వేసుకుంటరా
ఇగ తీసుకుంటం కద అండి ఇగ ఉంచుకుంటె ఎందుకని వేసుకుంటామండి సాయంత్రం ఏసుకుంటం ఏంటిదండి ఇంక మేము
పది రోజుల్లో రోజు ఏమైన ఇన్ ఇంక చేస్తరా అడుగుతున్నా, ధన్యవాదాలండి నాతోటి ఇంత టైం కేటాయించినందుకు
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్యూ సో మచ్ అండి బాయ్ అండి